హలో
వినిపిస్తుందా నా మాట
ఆ వినిపిస్తుంది ఇప్పుడు ఇంతముందు వినిపించలేదు
ఆ అదే ఇందాక కొంచెం సెకల్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు మంచి ఒక దగ్గర ఉ చ ఏం చేస్తున్నారు అండి
హ వంట చేస్తున్నా
వంట చేస్తున్నారా ఇప్పు ఇంకా కాలేద మరి నాలుగు అయి టైం చూడండి మరి
లేదమ్మా నైట్కి ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తాన పాప ఉంది కదా ఆమె ఎప్పుడు ఎట్లా చేసేది తెలియదు వాళ్ళ డాడీ పట్టుకున్నడు ఇ ఇప్పుడే వంట చేస్తేనే ఆ
ఇప్పటి నుచ్చే నా నైట్ కోసం
ఆ ఇప్పుడు చేస్తే ఇవన్నీ చేసుకునే పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకునేసరికి ఈమెకు తినిపించి, ఈమెకు సానాలు మళ్ళా అదొకటి ఇదికటి కర్రీ వేసి పెట్టుకుంటా చపాతి నైట్ చేసుకుంటా. స
అవునా అయితే మేము ఇప్పుడు ఒక పండుగ ఉంది దానికోసం షాప్ షాపింగ్ చేయాలి మీకేమైనా నేను సార్ ని కనుకుందాం అనుకుంటున్నా.
అవునా. ఎలాంటిఇతీసుకుంటారు డ్రెస్సెస్..
డ్రెస్లని కాదు కాని, మా కాలేజీ లో ఫెస్టివుంది, చీర కడుదాం అంటున్నారు. అందరూ మా దోస్తులుందరూ.
ఓకే అవునా.
అంటే దానికి సంబంధించిన చెప్ పండి మీది తెలుస్ మీకు.
నాకు తెలుసి అయితే. కాలేజ్ అయితే పార్టీవేర్ ఎక్కువ నాకు, ఎక్కువ పట్టుదానికంటే పార్టీవేర్ కాటను, ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా.
ఆ పార్టీవేర్ కొనుక్కుందాము. కానీ ఏం కాదు, మీరు వస్తా అంటే రండి షాపింగ్కి. ఇద్దరం కలిసి వెళ్దాం.
పాప ఉంది కదమ్మా, ఆమెతో కాదు అసలుకు
అవునా, మరి ఆన్ లైన్ లో ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి. నేను మరి అందులో కోనుక్కుంటా.
ఆ ఓకే ఓకే మీరు రండి.
ఈ మధ్యకాలంలో ఏమైనా సినిమాలకు ఏళ్ళిరా
సినిమాల కంటే ఏమంతా ఏక్కువ ఎళ్ళలేదు అసలు.
అవును, మీరు మాలాగనేనా ఫోన్ లో చూడడం సినిమాలు, ఫోన్ టీవీలో చూడడం.
ఆ ఎక్కువ అసలు మేము చూసేదే. హండ్రెడ్ పర్సెంట్ ఓటీటీలనే చూస్తా ఏ
అవునా, ఇందులో వస్తానే ఉన్నాయి, లేడి సినిమాలు రావట్లే ఫోన్లనే వస్తున్నాయి.
అవును. అప్పుడు ఐబొమ్మ ఉన్నప్పుడు ఎక్కువ దా. లొనే చూసేదాన్ని
అవునా రియలీ. మంచిగా క్లారిటీగానే ఉంటాయి. సినిమాలు మంచిగా ఉంటాయి. సినిమా థియేటర్ లాగానే కదా.
అవును కాకపోతే. కొంచెం ఒక్కొక్కసారి ఫ్రింట్ కు తక్కువ వస్తది.
అవునా. మాకు అట్లా ఏమి ఉండదు. మంచిగానే వస్తాయి. మా దగ్గర
హ ఇగా థియేటర్ కాడంటే మంచిగా రడిఅయి వెళ్ళి ప్రిపరేషన్ తోటి వెళ్తాం కాబట్టి ఇంట్రెస్ట్ గా చూత్తం. ఏ
మూడు గంటలు ఒక్క నిమిషం కూడా కళ్ళు మేమైతే కళ్ళు ఆర్పకుండా మరీ చూసాం మూడు గంటలు సినిమాని
ఆ ఈ అదే సినిమా ఈ సెల్లుల అయితే మాత్రం ఆ చూడాలి అదో పని ఇదో పని అంతే
అక్కడ ఎడతా నేను ఫోన్ అయితేనేమో ఇంకా వేరే పనులు చేసుకుంటా సినిమా చూస్తా
నాకిప్పుడు అలాగ ఉండదు కదమ్మా
అవునవును
మీరంటే పెళ్లి కాలే పిల్లలు లేరు కాబట్టి ప్రశాంతమైన హ్యాపీ లైఫ్
మీక్కుడ లేదా హ్యాపీ లైఫ్ మీ దగ్గర కూడా ఉంటుది హ్యాపీ లైఫ్
నా దగ్గర కూడా ఎక్కువ ఉంటది మీకంటే ఎక్కువ నా దగ్గరనే ఉంటది కాకపోతే కొంచెం రిస్క్ ఉంటది అంతే
అవునా ఏంకాద్ రిస్క్ ఉంటేనే కదా లైఫ్ ట్లో సక్సెస్ అయ్యేది
అంతే ఇంకమ్మా
ఏమేనండి పండక్కు వస్తున్నరా మరి అం పరిటలు వచ్చే నెలల్లోనే ఉన్నాయి ఇప్పుడు ఏం లేవు ఎండాకాలం ఇంటికి పోయి రావాలి వచ్చినంక
ఆహా ఎండకాలం అయిపోయినంక నేనా
ఆ ఎండకాలం ఇగ సెలవలు ఇస్తారు ఎగ్జామ్స్ అయిపోంగనే
అవునవును మయేష్ మేం కూడా పండగల పండగ అయిపోయినంక పండక ముందే ఊరికెళ్దామని చూస్తున్నా గాని
అవునుగనీ మీరు ప ఉగాది పచ్చడి చేస్తారా
ఆ చేస్తాను
ఇప్పుడు వస్తుంది కదా మరి ఉగాది పచ్చడి ఎట్లా చేసారు చెప్పండి నేను ఇప్పుడు చేస్తా
ఇగా అది పచ్చడి అంటే చిన్నది కుండ తీసుకొస్తాను పచ్చడ మందం తీసుకొచ్చి అందులో ఆ దానికి ఫస్ట్ డెకరేషన్ చేస్తాను పసుపు పూసి బొట్లు పెట్టి ఆ ఆ మావిడాకు తోటి కంకణం గ ట్టేసి కొత్త చింతకాయ తీసుకోని వచ్చి దాన్ని రసం తీసి అందులో సగం మామిడికాయ ఒకటి సన్న కట్ చేసి వేప పువ్వు కొంచెం లైట్ ఉప్పు కారమే చేసి
చక్కెర కూడా వేస్తారా చక్కెర అయినా బెల్లమైనా ఉపయోగిస్తారా అందులో
ఆ బెల్లం ఏస్తరు
ఆహా బెల్లం అంటే విన్నా చక్కెర కూడా వేస్త తారు అనేకనితె ల్వదంతా క్లారిటీగా
లైట్ వేస్తారు
కొందరు కారం గూడా వేసుకుంటారు
ఆ నేను కారం ఏస్తా కారము లైట్ గా కారము లైట్ బుక్ చేస్తా
మరి వేపాకు దొరుకుతారా మీ దగ్గర
అమ్ముతారు ఆ ఊర్లా అంటా చెట్లకుంటాయి కాబట్టి తీసుకచ్చుకునేది కాని ఇక్కడ దొరుకు
మా దగ్గర కూడా ఐదు రూపాయలు కొనుక్కోవాలి
అంతే ఇక్కడ పది రూపాయలకి ఎంత అంతారా
హు
మీమ్ గూడా అంతే ఐదు పద్రూ కరిపకు మొక్కల్ మునగాకు రై పిల్లల్లో అసలుకు పట్టించుకొని కూడా పట్టించుకోరు ఇక్కడైతే మొత్తం యా యాభై రూపాయల అన్న తిసుకుంటురు
అవును అవును మా దగ్గర గూడా దొరకదండి మునాకు చాలా మంచిది అంటారు గదా
అవును ములగాక కాకపోతే మన ఊర్లో మన చదరం ఉంటది కాబట్టి పట్టించుకోము
హు అక్కడ తినము మనం అసలు ఇంట్లో ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి వోయినప్పుడు మనే మమ్మ చే పెట్ ఇంటికొస్తేనేమో కావే దొరకవ్
అంతే వస్తది
హు
మేంగూడస్ తలకు మా మంద చెట్టుకున్నది మునగా కూ
మీరు మామిడికాయ చెట్లు పెడతారా ఇంటికాడ చుట్టుపక్కల
హు మా అమ్మలకు ఉంది మామిడి చెట్టు
మాకైతే మా తాత వాళ్ళకి మామిడి తో ఉంది మేము ఇప్పుడే కావాల తెలివకుండా దొంగతనంగా బోయి మామిడికాయలు దెంపచ్చు కుంటాంము
అ చెప్ మామ్ మా మేనత్త వాళ్ళకు తోట ఉండేది మ మేడత్త వాళ్ళకి తోటగాండే అందులో పచ్చలకాయలు ఒకటే రెండు త్రన్నా అదే తిన్నకయలుంది ఈ లాస్ట్ ఇయర్ వరకు తినేకాయలు ఎక్కువ అంటే
అంటే ఈ పండ్లు ఏం అంటే ఇక్కడ ఫేమస్ అంటారు కదా ఎండాకాలం మనంగానే వ
ఏ మామిడికాయాల ఏము ఉంటందమ్మా
మా దగ్గర ముంజలు దొరుకుతాయండి చాలా ఇష్ట ఇష్టం నాకు ముంజరండి అే
అవునా నేను ముంజలు ఎక్కువ తినను అందరూ తింటారు కానీ నాకు ముంజలు తినబద్దిగా
అందులో కళ్ళు ఉంది చాలా బాగుంటుది అస మీరు ఒకసారి తీయ దాన్ని మళ్ళీ తినాలి అంటారు
కళ్ళు తాగుతాము కళ్ళు తాగుతాము గగాని ఇకా చిన్న బద్ధగా చిన్న
ఆ ఇంకా కలు అనట్టే ఉంటది ఏమి ఉండదండి అందులో బాగుంటది
కొంచెం బ్యాడ్ మెమోరీస్ అండది
ఓహో అందుకే మీరు అట్లా అంటున్నారు కానీ నాకైతే చాలా ఇష్టం అది ముందు హలో
మా ఇంట్లో నేను తప్ప అందరు తింటను నేను ఈ మధ్య ఎప్పుడో ఒక్కటి అట్లా తింటున్నా కాని ఈ త్రీ ఇయర్స్ నుండి తింటున్నా గాని అంతకు ముందు అసలుకు చూడ్డానికి కూడా ఇష్టపడకపోయేదాన్ని అ
అవును మా దోశ ఉంటది త క రోజ ఎ పండ్లు వేడదు తెలుసా ఉపవాసం ఉండే అయితే మే తింటాం
ఆ
మాకు రోజ తెచ్చేసది పండ్లు తిను తిను తినండి బిర్ని
ఆహా మరి మీరు కూడా ఏదనా కొనియాలి కదా తనుకు మళ్ళా
కానీ మేమయితే తెలుసా అసలు ఆమెని ఫస్ట్ తిట్టుకుంటాము ఆ మేమో మాకు తెచ్చిస్తుంది ఇంకా రివర్స్ అంటే ఆమె చేసేది బయట ఓవర్ క్షన్ అన్న అందుకే మేము కానీ చాలా మంచి మాకు రోజు పెడుతుది తెలుసాసలు ఆలైన టైంకి అది తెచ్చి పెడతుది
అట్లనే ఉంటారు
చాలా మంచిది ఆమె
అవునా మీ ఫ్రెం అయితే
మీకు వెళ్ళ మరి ఎల్మ్మండగ తెలుసా ఎల్ పడుగ చేస్తారుగా
ఆ సే సార్ తెచు
అయితే మాకేమో పాప నెల్లం ఉంటది అంటే ఆమెకి ఓన్లీ పయసం చేసి పెడుత మంత
గు అది గుగిలును పాయసం బేడ్కరు
ఆ గుగ్గిలుతుదు మళ మా ఇంట్లోనే కూర్చొని తినాలంట మా మమ్మీ చెప్పింది
అవునవును మా ఇంట్లో కూడా దేవతలు ఉన్నారు ఆకిల్ దేవరా అనేసి మా ఇట్ చేస్తే మేమే చంచాం అంతే చక్క నళ్లం చూసిన మాంచండినాలుు
మా దగ్గర కూడా ఇలా జరుగుతానే ఉంటాయి జాతర జరుగుతుది వారం రోజులు ఇట్లా సమ్మక సారక జాతర అని మస్తు ఉంటది ఆ రోజు ని అంటే నిల్వెత్తుూ బెల్లం ఇస్తారు మా ఇంట్ల వాళ్ళయితే
అవును బంగారం అంటారు కదా మేము కూడా మొన్న వెళ్ళేసి వచ్చినంవరం జాగ
చవాల
ఆ
చాలా ఫేమస్ అంటారు కదా అది
అవునవును పరాలమా మరి
ఆ సరే అండి
మంట మతు ఏంటి ఎప్ప మీ